ఆ చెప్పే
క్లాష్ అంటు ఉన్నావా
లేదు లేదు చెప్పు
అవును ఇందాక నేను నెట్స్ లో అయిపోయి ఆన్లైన్ క్లాస్ అయిపోయింది అసలు మన చిన్నప్పుడు ఇట్లాంటివి ఉంటాయా అని ఊహించాము అస్సలు మనం
అవును మనం రెండు వేల పుట్టాం మన కళ్ళ ముందే కదా ఫోన్లు మారాయి అప్పట్లో నాన్న దగ్గర ఉన్న ఆ చిన్న కీప్యాడ్ ఫోన్ గుర్తుందా
దాన్న ఎట్లా మట్చిపోతుంది చెప్పు అందులో స్నేక్ గేమ్ కోసం ఎంత కొట్టుకునే వాళ్ళము ఇప్పుడు ఇప్పుడు చేతిలో ప్రపంచం ఉన్నట్టు అయిపోయింది
నిజమే కానీ అప్పట్లో ఆ రేడియోలో వార్తలు వినేవాళ్ళు ఇప్పుడు సెకండ్లో నోటిఫికేషన్స్ అప్డేట్ అవుతున్నాయి కదా
అది మనం ప్లస్ ఏ గాని ఈ రీల్స్ వల్ల న అంత టైం వేస్ట్ అవుతుంది చదువుదామ అని చస్తే మళ్ళా రీల్స్ ఓపెన్ చేసి చూస్తున్నా గంటలు గంటలు టైం వేస్ట్ అవుతుంది అక్కడనే
అందుకే నేను సోషల్ మీడియా యాప్స్ అన్ని డిలీట్ చేశాను కేవలం టెలిగ్రామ్ యూట్యూబ్ మాత్రమే ఉంచ ఆ మెటీరియల్ కోసం అని
మంచి పని చేసినాం ఆయన అప్పట్లో లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు వెతికేవాళ్ళం ఎప్పుడైతే గూగుల్లో ఒక్క మాట కొడితే చాలు పేజీల పేజీలు సమాచారం వస్తుంది అవే చదువుకుంటున్న
అవును కాని ఆ టెక్నాలజీ వల్ కళ్ళు మండుతున్నాయి నిద్ర కూడా పట్టట్లేదు నీకు ఆ బ్లూ లైట్ ఎఫెక్ట్ గురించి తెలుసా మన సైన్స్ మీట్ లో అడుగుతారు కదా
అన్నట్టు నీకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి తెలుసా ఇప్పుడు దాని గురించే కదా ఎక్కడ చూసిన మాట్లాడుకుంటారు
ఆవును విన్నాను అది వస్తే మన గవర్నమెంట్ ఉద్యోగాలు పోతాయని భయం వేస్తుంది అప్పుడప్పుడు
ఏ భయపడకో మనిషి తెలివితేటలని ఏ మెషిన్ కూడా రిప్లేస్ చేయలేదు ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ లో మన అవసరం ఎప్పుడు ఉంటేనే ఉంటాయి
నిజమే సరే కానీ నీ డేటా ప్యాక్ అయిపోయింది అన్నావు కదా రీఛార్జ్ చేసుకున్నావా లేదా
ఆ చేయించుకున్నా నిన్న చేయించుకున్నా ఇప్పుడు చదువుకుంటే ఆ నెట్వర్క్ కోసమే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది మన ఊర్లో వైఫై అంటే మంచిగా ఉండడానికిపిస్తుంది అప్పుడప్పుడు ఈ ఆన్లైన్ల కోసం నెట్ అయిపోతుంటే
నిజమే వస్తుందిలే మనం ఆఫీసర్ అయ్యాక మన ఊరికి డిజిటల్ విలేజ్ చేద్దాం
అబ్బ ఆలోచన చాలా సూపర్ గా ఉంది అవును స్కూల్లో ఉన్నప్పుడు కంప్యూటర్ ల్యాబ్కి వెళ్తే మనక ఏదో వింతల చూసేవాళ్ళం కదా గుర్తున్నాయా నీకు ఆ పెద్ద డబ్బా లాంటి మానిటర్లు
ఎలా మర్చిపోతానో ఆ మౌస్ పట్టుకోవడానికి నేను చాలా భయపడేదాన్ని ఇప్పుడు చూడు చేతిలో ఉన్న ఈ చిన్న ఫోన్లోనే మొత్తం ప్రపంచం కనిపిస్తుంది మనం ఇరవై ఏళ్ళలోనే ఎంత మార్పు కదా
నిజమే కానీ అప్పట్లో మనం ఉత్తరాలు కూడా రాసుకునే వాళ్ళం ఇప్పుడు సెకండ్లలో వాట్సాప్ మెసేజ్ హాయ్ అని పెడితే పోతుంది కానీ ఆ హాయ్ అని పెట్టిన మెసేజ్లు పాతకాలం ఫీలింగ్ ఈ మోజీలు రావట్లేదమో అనిపిస్తుంది ఎంత మాట్లాడుకున్నా కూడా
నిజమే కానీ చదువు విషయం వస్తే ఈ టెక్నాలజీ మనకి ఒక వారం ఒకప్పుడు సిటీకి వెళ్ళి కోచింగ్ తీసుకునే వాళ్ళం లక్షలు ఖర్చు చేసేవాళ్ళం కదా ఇప్పుడు మనం గదిలోనే కూర్చొని గొప్ప గొప్ప సార్ల క్లాసులు వింట న్నా
అవును కానీ ఈ ఆన్లైన్ ఫ్రాడ్ చూస్తుంటే బాగా భయమవుతుంది మొన్న మా పెన్నికి ఒక ఫోన్కి లింక్ వస్తే క్లిక్ చేసడి అంతే ఇక ఆమె అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోయినాయి
అవునా అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన సిలబస్ లో కూడా సైబర్ క్రైమ్ గురించి టాపిక్ ఉంది కదా అది చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి ఓటీపీ ఎవరికి చెప్పద్ద అని అందరి తెలియాలి
అవును కరెక్ట్ మరి నీకు ఆన్లైన్ లో టెస్టులు రాయడం అలవాటయిందా అంటే నాకేమో ఆ మౌజ్ తో క్లిక్ చేస్తుంటే పేపర్ కన్నా రాయడమే పేపర్తో రాయడమే ఈజీ అనిపిస్తుంది మౌస్ కన్నా
మొదట్లో కష్టంగానే ఉండేది కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా మెయిన్స్ ఎగ్జామ్లో కంప్యూటర్లోనే కదా రాయాల్సింది కంగారు పడకుండా ఉండడానికనేసి ప్రాక్టీస్ చేస్తున్నా
అవును అన్నట్టు మనకి ఇది చాట్ జిపిటి గురించి తెలుసా మనకి ఏ డౌట్ వచ్చినా ఇక్కడ అడిగితే వెంటనే సమాధానం వస్తుంది నేను ఈ మధ్య అట్లనే దాన్ని అన్ని క్వశ్చన్లు అడుగుతున్నా అది ఆన్సర్లు చెప్తుంది వెంట వెంటనే
అవునా విన్నాను నేను కూడా కానీ ఇంకా వాడలేదు అది వాడితే మన సొంత తెలివితేటలు తగ్గిపోతాయేమో అని భయేస్తుంది నాకు ఏదైనా మన పుస్తకాలు చూసి నోట్స్ రాసుకుంటే బుర్రకెక్కుతుంది కదా
అను కానీ టెక్నాలజీ వచ్చినప్పుడు మనం వాడుకోవాలి కదా అది మనల్ని వాడేసుకోకూడదు సరేగానీ నీ ఫోన్లో స్టోరేజ్ నిండిపోయిందా నాదైతే డౌన్లోడ్ చేసిన పిడిఎఫ్ ల తోని ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది ఎప్పటికీ
నాది అదే పరిస్థితి అందుకే గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేశాను అది కూడా ఒక మంచి టెక్నాలజీ కదా ఎక్కడికి ఎక్కడి నుంచి అయినా చూసుకోవచ్చు
ఆ భలే చెప్పాం సరే ఇప్పుడు ఆ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ గురించి చదుదామా రేపు దాని మీద ఒక టెస్ట్ రాద్దాం ఇద్దరం కలుచ
ఏమ ఇందాక ఒక వెబ్సైట్లో మంచి చుడిదార్ చూసాను ఆర్డర్ చేద్దామా నాకు చాలా నచ్చింది అది
ఆర్డర్ అంటే చెయొచ్చు కానీ మన ఊరికి డెలివర వ వస్తుందా అసలు తమ్ముడు ఏదో బుక్ ఆర్డర్ చేశాడు దాన్ని మళ్ళీ టౌన్ దాక వెళ్ళి తీసుకున్నాడు వాడు ఇక్కడికి రానన్నాడు ఊర్ళకి
అవునా ఇప్పుడు వస్తున్నాయిలే పిన్ కోడ్ పెడితే చాలు ఇంటి ముందుకే వచ్చి ఇస్తున్నారు మన చిన్నప్పుడు కొత్త బట్టలు అంటే దుకాణానికి వెళ్ళి తీసుకునే వాళ్ళం కదా నాన్నతో కలిసి
వు అప్పుడు ఆ బట్టర్ షాప్ లో వంద రకాలు చూసి బేరం ఆడుకుంటే వచ్చే తృప్తి ఇప్పుడు ఈ ఫోన్లలో ఆన్లైన్ లో చూసుకుంటే వస్తుంది చెప్పు ఇప్పుడు మనకి టైమ్ సేమ్ అవుతుంది కానీ ఆ ఫీలింగ్ అయితే వస్తలేదు
అ అది నిజమే అది నిజమే మొన్న సంతకు వెళ్తే అక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గర కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంది చిల్లర సమస్య లేకుండా ఫోన్ లో స్కాన్ చేసి డబ్బులు పంపిస్తున్నాం
అవును అసలు రేపులో రూపాయలు లేకపోయినా ఫోన్ ఉంటే చాలన్నట్లు అయిపోయింది కానీ జాగ్రత్త ఒక్కోసారి సర్వర్ డౌన్ అయితే ఆ బస్ ఫలో అవుతాం నీక ఎప్పుడైనా అట్లా జరిగిందా
ఆ జరిగింది ఒకసారి మా కిరాణా కుట దగ్గర పేమెంట్ అవ్వక ఫోన్ పట్టుకొని సిగ్నల్ కోసం రోడ్డు మీద అటటు ఇటు తిరగాల్సి వచ్చింది ఊర్లో అందరుూ వింతగా చూసారు నన్ను అయితే
మన ఇంటర్నేషనల్ కష్టాలు అంత స అది అయినా టెక్నాలజీ వల్ల మనకి బ్యాంక్ లో చుట్టూ తిరిగే పని అయితే తప్పింది కదా ఫోన్ లోనే అన్న అయిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్
నిజమే మరి నువ్వు యూట్యూబ్లో చ చదువుతో పాటు ఇంకేమైనా చూస్తావా నాకు అప్పుడప్పుడు ఆ మేకప్ టిప్స్ చూడడం అంటే సరదా
ఆ నాకైతే ఇట్లా కొత్త కొత్త డిజైన్స్ ముగ్గులు వేయడం అంటే ఇష్టం కదా అవి చూసి నేర్చుకుంటున్నా కానీ ప్రైవసీ గురించి భయం ఏస్తోంది మన ఫొటోలు మన డాటా ఎక్కడ హ్యాక్ అవుతుందో అని
అవును అందుకే జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియాలో ఏది పడితే అది షేర్ చేయకూడదు మన రెండు వేల జనరేషన్ వాళ్ళకి టెక్నాలజీ మీద అవగాహన తప్పకుండా ఉండాలి లేకపోతే మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా
చాలా కరెక్ట్ గా చెప్పావు అందుకే నేను నా ఫోన్ కి టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నా నువ్వు కూడా పెట్టుకో తొందరగా
ఏమేమన్నా పేపర్లు చూసావా ఈ ఏఐ వస్తే అసలు మనుషులు అవసరం ఉండదంట కదా మరి మన గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటిది
న న నే కూడా అదే అలో చూస్తున్నా మనం ఎంత కష్టపడి అవుతుంటే గబోలు వచ్చి మన పనులు చేస్తాయేమో అని భయంగా ఉంది
అంత భయం వద్దులే టెక్నాలజీ ఎంత పెరిగినా మన ఊరి సమస్యలు అర్థం చేసుకోవడానికి ఒక కలెక్టర్ లాగా నిర్ణయాలు తీసుకోడానికి మనిషి ఆలోచన లేగా అది కావాల్సింది
అది కూడా నిజమే కంప్యూటర్ టర్ లిక్కర్ వేస్తుంది అని మనుషుల బాధలను అర్థం చేసుకుంటారు చెప్పు కానీ అడ్మినిస్ట్రేషన్ లో మార్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఆ రోబుల వల్ల
అవును అందుకే మనం కూడా డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి ఇప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక సబ్జెక్ట్ కూడా పెంచారంట కదా
ది ఇప్పుడు డేటా సైన్స్ బ్లాక్ సైన్ లాంటి పదాల మీద కూడా అవగాహన ఉండాలి అన్ని కొత్త కొత్త పదాల గురించి అడుగుతున్నారు
నిజమే మనం రెండు వేల్లో పుట్టినాం కాబట్టి ఈ మార్పులన్నీ త్వరగా అందిపుచ్చుకోవాలి మనకంటే పెద్దవాళ్ళు ఫోన్ వాడడానికి ఇబ్బంది పడుతుంటే మనం ఈ చాట్ బాస్ గురించి మాట్లాడుతున్నాం
అవును కానీ ఒకటైతే నిజమబ్బా కఖచ్చితం ఏ ఏఐ వల్ల మన పని సులభం అయింది పైల వెతకడం అయిపోతుయి దా అడిగిందంటే వితిన్ టూ సెకండ్స్ మనకు ఆన్సర్ ఇచ్చేస్తుంది కదా
నిజమే అది కూడా ఒక మంచి ఇప్పుడు మనకి ప్రజల దగ్గర దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఇవ్వడానికి ఎక్కువ టైం దొరుకుతుంది ఆ స్మార్ట్ వర్క్ కోసమే కదా మనం సిద్ధం అవ్వాలి
ఆ నువ్వు చాట్ జీ పి టీ వడ ట్లేదు అన్నావు కదా నీకు ఒకసారి ట్రై చేయి వాడటం ఎలానో రాకపోతే నన్ను అడుగు నేను నీకు చెప్తాను నేను ఆల్రెడీ వాడుతున్నా
అవునా అలాగే అయితే నేను కూడా నా ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ చేస్తాను ఏమైనా అర్థం కాకపోతే నీకు వాట్సాప్ లో మెసేజ్ పెడతాను నాకు చెప్పు
హ్మ్ అందరం చాలా ఉపయోగం ఉంటుంది అంటే మనం ఎందుకులే వాడదాం అనుకుంటాం కానీ అది చాలా యూజ్ అవుతుంది. అని వాడిన తర్వాతనే నాకు కూడా అర్థమయింది.
అవునా నేను కూడా అలాగే అనుకున్నా వాడాలి ఒకసారి అయినా దాని గురించి తెలుసుకుంటే బాగుంటది కదా అని అనుకున్నా గాని, ఇప్పటి వరకు అయితే వాడలేదు. ఇక నువ్ చెప్తా అంటున్నావ్ కదా నేర్చుకుంటాను నేను కూడా
ఉపన్య అయని సేమ్ చాటజీప్పుడేలా అనే వచ్చింది. అది కూడా సేమ్ అట్లనే ఆన్సర్లు ఇచ్చేడానికే వాడుకుంటారు.
సవా లేద్ చదివావ ఇవన్నీ ఎక్కడ చూసావు నువ్వు నీ
ఏ లేదు నార్మల్ గా గూగుల్ మొన్న ఓపెన్ చేస్తే అక్కడ కొత్త నొకనే అని చూపించింది ఎందా అని ఇగ మనకె ఎట్లా అని కొత్త విషయాలంటే ఇంట్రెస్ట్ కదా ఓపన్ చేస్తే అద్ త్ వచ్చింది అంతే
అవునా నాకైతే ఇలాంటివి అసలు ఏమీ తెలియదు. ఇగ నువ్వే మెల్లగా నేర్పించాలి అన్నీ నేర్చుకుంటా నువ్వు నేర్పిస్తా అంటే.
హ్మ్ అప్పుడప్పుడు ఇట్లా ఫోన్ చేసి మాట్లాడుకున్ టే కొత్త కొత్త విషయాలు మనం మాట్ మాట్లాడుకుంటే ఇద్దరికి నాలెడ్జ్ ఎక్స్పాండ్ అయితది.
నేన్ నిజమే మరి అప్పుడప్పుడు చేస్తూండు సరే మరి ఇక ఉంటాను నేను.
హు సరే మరి ఉంటాను